హలో
ఊ
హలో
ఆ
నమస్కారం సార్
నమస్కారం చెప్పండి
ఏం చేస్తున్నారు సార్
నేనా చాయ్ తాగుతున్నా
సర్ ఈ సమయంలో మీకు అలవాటు ఉందా అండి టీ తా
అవునండి నేను డికాషన్ దాగుతా ఎ
ఓహో బ్లాక్ టీ అంటారు సార్
ఉ లాక్తి
కా
నువ్ మిల్ తాగారా
తాగమండి
ఉ
ఆ
తగాలండి మంచిది హెల్త్ హెల్త్ కి మంచిది అండి తాగాలి
అట్లా కూడా ఉంటదా బ్లాక్ టీ టీడి ఉంటందా
ఉ
ఇంకా ఏమేమీ డ్రింక్లు తీసుకుంటే హెల్త్ కి మంచిది సార్
కాఫీ, కోల్డ్ కాఫీ
కాఫి తాగచ్చా సార్ హార్ట్ కి ఎఫెక్ట్ అయితారు అంటారు
ఏం లేదు మ మంచిగా ఉంటది కాఫీ తాగాలే
ఆహా ఇంకానా అయ్యో ఆ అట్లానా సార్ హెల్త్ కి మంచిదా అండి కాఫీ
అవును అండి
ఆ నాకు తెలియదు ఆ మీరే చెప్తున్నారు మాకైతే కాఫీ ఎక్కువ తాగడంతో కొలెస్ట్రాల్ పెరుగుతది
టీ తాగద్దు అండి కాఫీ తాగాలి టీ తాగద్దు కాఫీ తాగితే మంచిది
ఓహో మీరు ఓ బెల్లం టీ తాగుతారా లేకపోతే షూగర్
నేనేం బేళ్ళెం తాగుతాము అండి
బెల్లం టీ ఏ తాగుతారా ఉహు మీకు బెల్లం టీ ఏ ఇష్టమా
ఉ నాకు గ్రీన్ టీ ఇష్టం లెమన్ టీ లెమన్ టీ
గ్రీన్ టీ అం గ్రీన్ టీ అంటే హెల్త్ కి మంచిదండి ఫ్యాట్ మొత్తం పోతది అది తాగచ్చు అండి
ఉ నేను లెమన్
లెమన్ టీ లెమన్ టి తాగుతే మోషన్స్ అయితే వాళ్ళు తాగుతారు గం మోషన్స్ అవునా అండి ఊహ అట్లా కూడా ఉంటద అండి
వునా అండి
ఆ మూరం ఫెస్టివల్ ఉందండి మీరు నమ్ముతారా అండి మూరం ఫెస్టివల్ గురి
నేను నమ్మా అండి నేను
ఎందుకు అండి
నాది నమ్మ అది నమ్మకు
ఎందుకు నమ్మన్నారండి మీరు ముస్లిమ్సా
ఆ ముస్లింసే ముస్లిమ్స్ అయితే నమ్మాలని రూల్ ఉన్నదా ఏమన్
నమ్మాలని లేదండి ఇప్పుడైతే అందరు ఫెస్టివల్ జరుపుకుంటారు కదాండి మొరం
ఉ అవును దేన్ని నమ్మాలో దాన్ని నమ్ముతామండి మేము అన్ని నమ్మమండి
ఓ ఓ ఎందుకండి ఇది ఫెస్టివలే కదా అండి ఎందుకు నమ్మవద్దు ఏదైనా తెలుసా అండి దీని విషయంలో మీకు
నాకు ఏందండి ఇది ఉత్తిగా డబ్బులు కొట్టుకుంటా కుర్ పెట్టుకు ఇది మంచిది రాదండి ఇది
నిరుమడివి చూసేటందుకు పోతారా అండి
అవునండి చూసేదానికి దానికి ఏమున్నాదండి కూర్చోబెట్టిన
లేదండి ఇగో మీకు తెలిసినట్టు తో అయితే ఇక్కడ తప్పు జరుగుతుంది అంటే ఎంత తప్ తప్పు వాళ్ళు చేస్తున్నారో చూడే వాళ్ళు కూడా అంటే తప్పు ఎక్కువ అన్
అవునండి నేను ఈ సంవత్సరం ను వద్దిలిపట్టినా అండి ఈ సమత్సరం చూడ్డానికి కూడా పోతలేను నైట్పూట వెళ్తాలేనండి
ఓ అద అయితే చూడడం అంటే మీరు మరి చెప్పారా అండి ఇది చెయ్యొద్దని ఎవరికైనా చెప్పారా అండి
చెప్తానా అండి తెలిసిన వాళ్ళకు వింటలేరు ఏం చేస్తారు వాళ్ళది వాళ్ళకి ఇస్తాం ఇగ
కన్విన్స్ చేయాలి సార్ మీకు అర్ధం ఉంటది కదా మీరు ఎ ఎందుకు నమ్ముతాండ్రో ఎందుకు నమ్ముత లేరు మీకు ఉంది గదా
అ
ఆ
పది రోజులు ఉంటాయి చికెన్ తినొద్దట మటన్ తినొద్దాట అది మనక్ నచ్చాయండి అట్లా మనది ఏందంటే ఇంట్ల పండుగ చెప్తే ఇంట్ల పండుగ రోజు అయినా తినకుండా అంటే నడు తదిగని మొత్తానికి దినద్దు ఇగ రోజ పది రోజులు అంటే
లేదండి ఇప్పుడు మీ ఇంట్లో ఎవరైనా చనిపోతే మీరు నాన్ వెజ్ తింటరా పోనాడు ఆ ఎవ్వరు ఇంకా తినరు కదండి అవ్వ
ఇప్పుడు మహారాష్ట్రలో అయితే మరి తీస్ పోయే అచ్చి రాంగానే తింటరు మరి అది ఎట్లా అండి మరి
దే అండి మీలయం అట్లా ఉంటందండి క్యా హె ఉ గరం గరం ఇంకా మా ఇంటికి చుట్టాలు వచ్చిండ్రండి
ఎవల్లు వచ్చిండ్రు చుట్టాలు
మా ఇంటికి మా అత్తమ్మ వాళ్ళు వచ్చింరండీ
ఏం తెచ్చిండ్రు మరి
మా అత్తమ్మ ఏదైనా చేస్తే మాకు తెస్తాదండి ఏదైనా ఉమ్మ్ ఆ
ఆ ఏం తెచ్చిళ్లు
ఈరోజా అండి చ చెన్నై అని ఉంటది కదా అది చేశారటా అయితే తీసుకొని వచ్చిందండి వేడి వేడిగా
అవునాండి తింటాండ్రా మరి
ఆ తింటలేదండి ఇప్పుడు మిద మాట్లాడుతు
మ్మ్ఉహ్మ్
ఉమ్మ్
చేస్తారాండి మీ
ఆ
రోజు చేస్తారా
ఆ ఎప్పుడైనా వాళ్ళు చేసుకుంటే మాకు తెస్తాదండి
అబ్బో బాగా ప్రేమగ ఉన్నారండి మీరు
అవునండి మరి ఉండదా
ఉమ్మ్
అ
ఉమ్మ్ ఇంకా ఏం చేసింది ఇంక ఎం చేసింది మరి
ఎం చానా ఎక్కువనే చేసారంండి ఆ తినమండి
ఎందుకండి ఏమన్నా రూల్స్ ఉన్నాదా తినకని
రూల్స్ ఉన్నాయంండి మా మా అమ్మమ్మ వా నాన్నమ్మ వాళ్ళు అప్పడునుంచి తినమండి మేము ఉమ్మ్ అవును రాసి పెట్టుకున్నామండి మా ఇంట్లో ఏదైనా చని పోతే పది రోజులు నలభై రోజులు మేము తినమండి అట్లనే అద యితే దేవుళ్ళు కదండి వాళ్ళు చనిపోతే మేము గమ్ గమ్ దుఃఖం అని జరుపుకుంటామం
అ దుఃఖం అంటే ఒక్కరోజు ఉండాలండి దుఃఖం అంటే దుఖం ల
పది రోజులు మీకు తెలువదా అండి హసేన్ హుస్సేన్ పది రోజులు జంగ్ ఐదు రోజులు జంగ్ చేయడానికి మరి మీకు ఒక్క రోజుదే సండి ఆరోజు ఆ షహీద్ అయినది మీకు తెలుసాండి ఆమీరు పూర్తిగా వివరించ వివ పూర్తిగా విషయాలు మంచిగా ఎవరికైనా మీ మీ సోంటోళని అడిగం మీకు పూర్తిగా చెప్
మీరు మాకు నాకు అన్నీ తెలుసు అండి
లేదండి వేరేటోళ్ళని అడిగి మీరు డైరెక్ట్ అల్లాని వాళ్ళు వాళ్ళ లి అల్లానే కలసాలి అంటే మీకు ఉట్టిగా మీ ఊర్లో ఉ ఉన్న వాళ్ళి ఎమ్మెల్యేని కూడా మీరు డైరెక్ట్ కలవద్దండి కలుస్తలేరని ఆ మీరు ఏమో డైరెక్ట్ అల్లాతోనే
అవునాండి మేము డైరక్ అల్లానే కలుస్తాం ల్ మేము అల్లానే భరోసా చేస్తామ అండి
అవునా అండి సరేనండి మరి ఆ ఇప్పుడు చూద్దామండి మీకు ఏదైనా సూచనాలు వస్తాయి కదా అప్పుడు డైరెక్ట్ మీరు ఎవరితో కలుస్తారు ఎవరు మీరు ఇప్పుడు హస్ హాస్పిటల్ కి వెళ్తే కూడా డైరెక్ట్ డాక్
అండి ఇప్పుడు పుట్టంగా కాదండి పుట్టంగా డైరెక్ట్ మరి ఎట్లా అండి పుట్టంగా మరి దేవుడు ఒకసారే పంపుతాడు భూమి మీదికి మరి ఆళ్ల ఇళ్ల కలిసి సి పంపుతార మరి
ఇప్పుడు దానికి అమ్మ కడుపుతోని డైరెక్ట్ మీకు ఎదుగోండి పుట్టడానికి మీకు డైరెక్ట్ అల్లా భూమి మీద పెడతలేరు కదా అండి అమ్మ ఓ ఓడిలో కడుపులో పెట్టి తొమ్మిది నెలలు
అవునండి పక్క వాళ్ళది కలిపి పక్క వాళ్ళని కలిసి మెలిసి పంపుతాండా అండి
అవునండి మా హస్బెండ్ వైఫ్ కలుస్తేనే కదా ఒ అయ్యేది మరి ఏదైనా ఏదైనా అండి మీరు డైరెక్ట్ అల్లతోనే కలవద్దండి
కలవాలండి డైరెక్ట్ కలవాలి మధ్యలోతో మధ్యలో వాళ్ళతో కలవద్దండి
లేదండి మీరు హాస్పిటల్ వెళ్తే డైరెక్ట్ డాక్టర్ కే కలవాడండి సిస్టర్ దగ్గర మీరు బీపి చూసుకోవాలి ఇద్దరు మూడు దగ్గర పోయి కనుక మీకు డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తారండి
తెలివి లేదా అండి మా దగ్గర మరి
తెలివి ఉంచుకోవాలండి ఇగో ఏదైనా మాట మీకు చెప్పాలి ని చెయ్యద్దు అంటే దాని ఎంక ఎంత ఉంది అది వినాలి సారు అది చూసుకో చూడాలి అని దాని తర్వాతనే మీకు ఎవరిని చెప్ప చెప్పాలి సార్ ఎగ్జాంపుల్స్ మీరు కూడా ఇట్లా ఎగ్జాంపుల్స్ ఇవ్వండితారు వాళ్ళని వాళ్ళు ఏం క్వశ్చన్ మీద ఏం ఆన్సర్ చెప్తారు మీ మీకే అర్ధం అయితది తారు ఇప్పుడు నీకే నీ దగ్గర అయితే ఏ లేదుండి నేను క్వశ్చన్ చెయటట్టుకు
అవునండి
మరి
కరెక్ట్ ఎ అండి
సరేనండి మీ టైం మాకు కేటాయించినందుకు ధన్యవాద దా లండి
ధన్యవాదాలు అండి మీకు కూడా
అ
వో
అంది